ఆ బాగునం మేడమ్. మీర్ ఎలా ఉన్నారు
బావున్నాను సార్
ఏం చేస్తున్నారు మేడమ్
ఏం లేద్ సార్ కలియే మీరు
ఎ వర్క్ అయిపోయింది లంచ్కెల్ వచ్చిన తర్వాత ఖళీనే ఉన్నాం
లంచ్ చేసారా
ఏం చేశారు మేడం మీరు
ఈ రోజు కలియే లంచంచి పకిల్ సార్ అది బెరకై పచ్చ
ఉహు బీరకాయ పచ్చడి
మిది
మాదీ పోప్పను వంకాయ్ ఫ్రై
ఆ
ఎల్లరా మేడమ్ హస్బెండ్ ఆఫీస్క డ్యూటీక్ వెళ్ళారా
వెళ్ళర్ ఆ వెళ్ళారు సార్ మార్నింగ్ ఎళ్లారు కొంచెం సమ్మర్ సీజన్ కాబ వర్క్ ఏకువ ఉంటది
ఆ
అ ఏంటి సార్
ఎలా ఉన్నారు అమ్మ వాళ్ళు అంతా బాగున్నారా
సర
పెట్టార షాప్ ఇవాలా
అందరు బాగున్నారు సార్ ఆ వెళ్ళాము షాప్కి ఏళ్ల ఈవినింగ్ వెళ్దాం అనేసి ఆ పెట్టం సార్
డైలీ ఎంత జరుగుతుంది మ్యామ్
అంతేముందండు సార్ అంటే చెప్పలేముో అంతకువా రావచ్చు
త్రీ థౌజం
టూ ఆర్ ఫిఫటీన్ అంతేఏమి రాదు సార్ వస్తే నైన్ హండ్రెడ్ థౌజండ్ అలా
ఆహా
వచ్చిన కూడా పాల బిల్లు వాటికి వీటికి సరిపోద్దు
హ్మ్మ్
డైలీ కూలి ఒక టూ హండ్రెడ్ ఉంటాలేయిండి అటు మానగషాప్స్ ఎక్కువ ఫసస్వాని
షాప్స్ ఏకువ అయిపోయినాయా
ఆ షాప్స్ ఏకువ అయిపోనాయీ పోటి
హ్మ్మ్
హ్మ్మ్ వాల కొంచెం ఎక్కువ మంది రాగానే అయ్యో అటే వెళ్తున్నారు అందరూ అదే తీసుకున్నారు. మనం కూడా వెళ్దాం వాళ్ళ కూడా వెళ్తున్నారు
అదే వేరే బిజినెస్ పెడదామనివరి అదే పెడతారు
అదే వేడుతారు అదే ఇష్
ఆ వేరేది ఎవరు ఏమి ట్రై చేయ్యరు మాదే అక్కడ ఇంటికాడ కూడా అట్లానే ఆ ఐదు సార్ షాపులు ఉన్నాయి.
మీ సైడ్ కూడా ఉన్నాయా.
ఉమ్
హ
మామూలుగా ఒక షాప్ రెండు షాపులు ఉండేయి ఇప్పుడేమో సిక్స్ సెవెన్ పెట్టేశారు
మా సైడ్ కూడా ఫస్ట్ మేము షాప్ పెట్టి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది
ఉమ్
చాలా మంది ఎక్స్పోర్టుగా వచ్చారు వెళ్లారు వచ్చారు వెళ్ళారు.
ఉమ్
అంటే పని చేసి తెచ్చుకున్నారు. వాళ్ళు ఇగా నడపలేము అనేసి.
ఉమ్
ఉమ్ హు
ఇంకేంటి మేడం మీ ఊర్లో పార్క్స్ ఏమన్నా ఉంటాయా
పార్క్స్ లాంటివి ఏం ఉండవు
ఉం
సినిమా థియేటర్లే కష్టం ఒక్క థియేటర్ ఉంటది అదైనా చీకటి పడ్డట్టే ఉంటది
ఆఆ.
ఊహూ ఆర్ట్ ఐ మ్యాక్స్ అండ్ షాపింగ్ మాల్సె లేవు సరిగా ఇక్కడ.
ఉమ్మ్.
ఆ థియేటరు ఒకటే ఉన్నది సార్, అదైనా చీకటి చీకటి గా కూర్చ్. టిల్ విర్గిపోయి, ఫ్యాన్ రిపేర్ లాగా అట్లా ఉంటది.
రీసెంట్ గా మూవీస్ ఏమన్నా జూసారా.?
నేను మూవీస్ చూడాన్ సార్. !
ఊ ఓన్లీ వెబ్ సిరీస్లు. వెబ్ సిరీస్ క్యాప్ ఏమన్నా ఉందాలా మేడం. ఏమన్నా ఉంటే జెప్పండి.
ఏంటిది.?
వెబ్ సిరీస్ చూడానికి. కొన్ని రావట్లేదు గదా, వెబ్ సిరీస్.
ఆ కపుల్ గోల్స్ చూసారా.? !
ఊహ్ అలాగాదు యాప్ ఏమో వెబ్ సిరీస్ లు చూడ్డానికి యాప్ ఏమన్నా. !
యాప్ ఏం లేదు సార్ యూట్యూబె.
యూట్యూబ్ లోనే జూస్తారా. ! అన్ని రావుగా మేడం కొన్ని.?
కొన్ని రావు గాని, వస్తూ ఉంటాయి అవున్నాయైనా బాంటాయి గదా. ! డియర్ కావ్య, కపుల్ గోల్స్, నైన్టీస్ జెన్జూ, జస్ట్ మ్యారీడ్. ఊ ఇవి బాంటాయి.
మీకు దగ్గర్లో బీచ్ ఏవన్నా ఉంటదా.? !
ఊ ఏంలేవు సార్ సముద్రాలుంటాయి.
సముద్రం.
ఆ.
ద్రమెల్లి ఉన్నాయా.? !
సార్.
ద్రాలున్నాయా అటు.? !
ఆ ఉన్నాయి సార్. పెద్దగా అంతా ఉండవు విలేజ్ కొకా. సముద్రం ఉంటవి. ఇగా అవి అలలు పోసినప్పుడే వెళ్ళాలి అక్కడ చూడ్డానికి.
అహా విలేజ్ కొక సముద్రం ఉంటదా. !?
ఆ కే సముద్రంలో సముద్రం ఉంటదిగా. ! చెరువు. పెద్ద సముద్రం అన్ లేదు చెరువు, చెరువె ఉంటా.
బీచ్ లా అల ఏం ఉండదా.? బీచ్.
అట్లా ఏం ఉండవ్ సార్,. ఆ చెరువుని బీచ్ లాగా ఫీల్ అవ్వాలి.
ఊహ్మ్.
అంతా ఏం జెప్పనీయలె పల్లెటూరు ప్లేస్. టూ సిటీ అన్నమాట ఊ.
అంత అప్డేట్ అవలేదండి నేను.
అప్డే టవ్వలేద ఇంకా. ఆహా. ! మీ దగ్గర ఐమాక్స్లు, సముద్రాలు, బీచ్లు ఉంటాయా.? హామ్మ్మ్.
మాది సూర్యలంక బీచ్ అంటారు బావుంటది. ఇటు సూర్యలంక బీచ్ అనుంటది బావుంటది మొత్తం.
ఇంకా మీరేం జూసారీసెంటుగా మూవీస్.? !
రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్. దూరెంధర్ టూ.
హ
ఆ ఈ మూవీస్ వా రెండు చాలా బాగున్నా. ఊ వెళ్దానేను‌.
తే.
వెళ్తాన్ మేడం.
ఆహా
ఉమ్
ఉమ్
రెండో బాగానే ఉన్నాయి దూరంధర్ టూ ఒకటి స్టార్ భగత్ సింగ్
ఇంకా అక్కడ ఐమాక్స్ గిట్లు ఉన్నాయా సార్ మీ దగ్గర
ఐమక్స్ లేం లే బెలూన్ థియేటర్ ఒకటి ఉంది ఆ ఫెస్టివల్ బా జరుపుతారుగా
అన్ని ఫెస్టివల్సా అంటే మీ దగ్గర స్పెషల్ గా జరిగేది ఎక్కువ పెద్దగా చేసేది ఏంటి ఫెస్టివల్ బ బతుకమ్మనా
బతుకమ్మనా
దసరా
హ్మ్ ఇటా వినాయక్ చవితి బాగా చేస్తారు ఆ వినాయక ఒకటి దసరా గోడ చేస్తారు
అవునా
పూజ చేపిచ్చిన తర్వాత ఉట్టి కొట్టడం అలాంటి ప్రోగ్రామ్స్ పెడతారు గేమ్స్ పెడతారు
ఆ
బీజే
న్న వెళ్తారా గ్రాండ్గా చేస్తారు వినాయక చవితి అయితే మా దగ్గర కూడా గల్లీ గల్లీ కాలలీ కాలలీ క పెడతారు వినాయకడిని
హామ్ మా ఉన్నయ నాలుగైదు గల్లీలు నాలుగైదు గల్లీలకి ఒక్కొ గల్లీకి ఒక్కొ వినాయకుడు ఉంటాడు
మా దగ్గర కూడా అంతే బాగా సెలబ్రేట్ చేసి పాడంస చాలా తీసుకున్నాము లా డు తీసుకున్నాం మేం లడ్డు ప్రొవైడ్ చేస్తాము ఎప్పుడైనా అన్నదానం చేస్తం
దర
వేరే మేం మేము ఇచ్చాం అనుకోండి మేం కొనము
ఉహు వేరే వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టు మీరు గొం
మా అన్నదానం చేస్తాం ప్రతిసారి
ఉహు
అన్నదానం పెట్టిస్తం దేవుడి దగ్గర
హూం దానికి అమౌంట్ మీరే మొత్తం
మొత్తం మేమే ఒక ఫిఫ్టీన్ థౌసం ఉన్నాంక అయిద్ది సార్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవుతే ట్వంటీకి కూడా అవచ్చు చెప్పలేం
ఉమ్
ఒక ఇయర్ లో పెడితే ట్వంటీ ఫైవ్ అయినాయి ఒక ఇయర్ లో పెడితే ట్వంటీ అంటే కొంచెం అక్కడ మూమెంట్స్ ని బట్టి ఈ వినాయకులు పెరిగే కొద్ది అక్కడ తగ్గుతుంది వస్తారు పేదేవాళ్ళు ఉంటారు కదా రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ వాళ్ళకి వెళ్ళేసి ఆ అందరు వస్తారు అనుంచి చేస్తము కాకపోయినా మేము వెళ్ళేసి ఇచ్చేసి వస్తము
ఉహు ఏ చెప్పాలి మేడం ఉమ్
రేపు అక్కడ ఫెస్టివల్ జరుపుతారా శ్రీరామనవమి
ఊ జరుపుతారుగా పానకాలు అవి ఇవి చేసి చేస్తారు
ఆ
మ్మ్ బాగుంటది ఆ గ్రాండ్గానే చేస్తారు ఇవాళ్ళ ఏసేసారు మొత్తం టెంటు
ఆ ఆ
పూజ చేస్తారనుకుంట కదా స్టార్టింగ్ పూజ చేసి
ఆ ఫస్ట్ స్టార్టింగ్ పూజ చేస్తారు
మ్మ్ మీ వైపు కూడా మొదలు పెట్టారా రేపే అనుకుంట కదా
స్ట్ పూజ చేసి కళ్యాణం చేస్తారు చేసాకే ఇగ తర్వాత ప్రజలు మా దగ్గర అయితే గ్రాండ్ గే సెలబ్రేట్ చేస్తారు
హ్మ్
అందరం మార్నింగ్ నైన్ కి ఎళ్తే ట్వెల్వ్ వన్ అయిద్ది
హ్మ్ హు
మ్మ్
ఇంకేంటి మల్లా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఏమైన్నా ఉన్నాయా
ఈవినింగ్ ప్రోగ్రామ్స్ అంటూ ఏటి లేదు ఇంట్లోనే ఇగ ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఎటు వెళ్దామన్నా ప్రాబ్లమ్ అయిపోతుంది
అవును స్కూలు వచ్చేసారా ఆఫ్టర్నూన్ వరకే కదా స్కూల్
సరే ఓకే నేను
అ ఆ
సర్ ఓకే సార్
ఆ ఓకే
ఓకే అండి
బాయ్